హలో
చెప్పు బుజ్జి
వినబడుతుందానే
ఇప్పుడు వినవస్తాంది.
ఎలా అస్ పోట్ట మెది అన్వర్షరీ గాదా
ఉన్నాయి మామయ్య తీసుకొస్తాలే ఆ అనివర్సరీ గాదా
అవును. నేను ఇంతసేపు మళ్ళ వేరేటమే గా ప్రభాకర్ పెళ్ళాం తెలుసు గాదా
ఆ
ఆమెకు కాల్ జేసిన యాప్ లో ఉన్నావా నువ్వు కాల్స్ మాట్లాడతావా అది దని అం అంటే నేను ఉంటరు ఉం పుట్టలేదు బాబు పుట్టింది కదా అమ్మకు బాబు పుట్టడం వల్ల ఇక కొంచెం హెడ్డేక్ లేస్తుంది ఫోన్స్ గిట్ట మాట్లాడితే అజంని చెప్పిలాట అమ్మ గట
ఆహా
బలే సెన్సటివ్ ఉంది ఆమైతే
మాము మాము వాడినాం కదా ఫోన్ మొత్తం
ఆ అ ఇప్పుడు డెలివరీ అయ్యి రెండో నెల నడుస్తుంది ఆమె కు
రెండుందలలమే అయితే నేను ఇంకా ఈ చిన్నోడు డెలివరీ అయినప్పుడుయితే ఆ రోజు వాారు డెలివరీ అయిన పది నిమిషాలకే ఫోన్ పట్టుకున్నాను
ఎ సప్తాం ఆ
నరి ఇన్న తోడ బాగా ఇబ్బంది అయిత అంది కా టు ఇటు అటు ఇటు పోతాండు. అయితంది మస్త్ బెడం పెట్టూర్రి దాంట్ల ఎవరన్న ఏమన్న అనుకుంటరూ అనీ డోర్ పెట్టట్లేదు. ఆ పొద్దుందాక దీసి ఒక లెక్క అయితే వేసి నా రెండు నిమిషాలు ఎవైనా ఒకరుస్తారు అద ఒకరు లెక్క అవుతా జిరాక్షమి కాబటి వాళ్ళ వీధు వస్తారు కదా అని చూతా అది లేదు ఇది లేదు ఒక ఐదు రూపాస్ నే నిన్నదే ఇయలా ఇది కాక ఐదు రూపాలో వచ్చిన
అర్ధం కాల ఏంటిది అప్పటిది పాత ఓటీపీ చెప్తే అయిపోతది కదా
స్ మా దబుజ
గ్యాసే మా ఇంటి పక్కన వాళ్ళది నా దగ్గర పెట్టి పోయేళ్ళు అన్నమాట పెట్టిపోతే ఆ ము తాను అయన ఫోన్ లో చిన్న ఫోన్ అది ఆ ముసలోడు గొర్ల కాడికి పోతే తుండు గోర్లా కాడికి పోయాది గొర్ల కాడికి పోయేది లది ఇక్కడబెట్టిపోతే వా సలోడు తీసుకుపోక ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ
అబ్బా తలకాయ నోతంది
ఆ ఆ
ఇగో ఇగో
ఆ వచ్చింది పిన్ని గ్యాస్ సో
దా
ఇగ ఓటి నైన్ సెవెన్ ఫైవ్ టూ
ఆ చిన్న సారికి బాగా అలుగు ఉన్నది
ఆహా
ఘోరంగా ఉన్నది చికగా ఎస్తాడు అడిగినప్పుడు అయితే నైట్ అడిగి అదామ్యా మోకుమ చూలే ఇ చార్న్న
ఆ
అసలు మఖం చుతులేడు ఏం లేదు చీకగు చేతండు
ఆ
పోదునదాకా కొలశిన ఓడవ రడుడా కానీ
ఆ
ఏమనొద్దు ఈయనని గింత చిన్నగానే మాడుతలేడు మాట్లాంటి పెద్దలు వాతారా
అంతయగా మరి
ఆయన పుట్టి కనీసిన సంవత్సరం ఆయందేమో సంవత్సరానికి నలుగుడు
ఆ
అలుగుడు అన్ని తీషించడు కొట్టుడు
ఆ
పొద్దున కాని బండి ఆపి గుదున్న అదిందనంటే రాయి తీసుకు అక్కడవీకి ఇడు
నైన్ సెవెన్ ఫైవ్
దా ఇవా
ఆ ఆ
గ్లాస్లుసిర్కడదోడు
ఆ
చ కా ఎత్తను పది సార్లు తీసుకొచ్చిన ఎప్పటిక మళ్ పోతున ఉడి గడసా పిల్లలు వాట ఆడతారు
ఆ
డోర్ పెట్కొ ఉందా అంతద శికాకైతా
కొట్టుకుడుతుంది అ సల పడుతుంది నంచన్నా స త ఇంకా
మహేశేనా
ఎవల్దే ఎవల్దది.
గ్యాస్ మొద్దు
ఏ మా ఇంటి పక్కన వాళ్ళది రాంబాయి వాళ్ళని
గాదు.
అ హే మహేషన్న వాళ్ళది కాదే మహేషన్న గూడు గదా ఇది నెక్ నెక్కోండ వచ్పిై గయాస
ఆహా
మహేష్న్న నా నార్మలుగా ఫోన్ మాట్లాడతారు కదా అప్పుడప్పుడు వీడికి వస్తాడు కదా గ్యా కూడా మాట్లాడతాడు ఆ కే అవున అలాగే తిప్కొనొత్తడటన్న ఆహా మనది కాదండి నేనే పెడత అయిపోతే ఇంక్ తేనె
ఏముంది ఏం వంట చేసినవ్ ఈ రోజు
ఈ రోజు గోంగూర చట్నీ చేసినమే
బా గొంగుర బాగా దొర్కుతాంది మాకు దొర్కట్లేగ
అహ ఎందుకే కొన్నమే
నాద
ఆహా
ఉ కోన్ కొంటానీ కైయి సెన్లలో కాసింది కావ్
అదే పెదనాన్న వాళ్ళకు
ఆహా!
ఆ ఇంకా బుజ్జి నువ్ ఏంద్ ఏం కథ నజు ఏమైనా డబ్బులు డబ్బులు డబ్బు ఉమ్ ఒక ఆమె అది ప్రభాకర్ పెళ్ళాని కటా అప్పుడు ఈ పిక్చర్లు చూసి ఫోటోస్ చెప్పడమే కదనే
ఆ
ఎయిట్ టౌజండ్ ఎయి టౌజండ్ పడినియటా
అమ్మె
ఆ
ఉహుమ్
ఎయిట్ థౌజండ్ పడిని అని చెప్తుంది
ఉహుమ్ అట్లానే మనకు రావాలి గానీ చూడండే బుజ్జి
ఆ
ఆమ్
మంచినే పడినాయి డబ్బులు
ఆహా!
ఆ
ఉచ్ లోచ్న బడుత
ఏట్దే
ఆర్ధం కాలే
ఇట్లా వచ్చినట్టు ఉండాదా
ఆ ఇట్లా మళ్ళా ఒక వారం తప్పించి మళ్ళా వారం వచ్చినా ఏం కాదు
ఆ
ఆవునా నాది ఇప్పుడు మనం ఇట్లా కాల్స్ మాట్లాడుతాంటే పైన మరి నాకు పడతలే బుజ్జి ఆ ఏం లేదు
కాల్స్ మా కాల్స్ మాట్లాడదా అంటే
ఇట్లా ఒక్కొక్కసారి కనిపిస్తలేదు ఫోన్ ఆటోమేటిక్ ఆ కట్ చేయనికి గుడా వస్తలేద అనమాట డిస్ప్లే మీద
అవును
ఉమ్ ఏం ఉందే బుజ్జి అంత రొటీన్ లైఫ్ అన్న వెహికల్ తీసుకుంటా అంటండు మొన్న మా అత్త నా తండ్రలు పెట్టుకుంది
ఆహమ్
వాళ్ళ అన్న వాళ్ళు మొన్న ఫ్రైడే రోజు ఉప్పలమ్ం పెట్టుకుంటా అంటే పోదాము అది అని అంటే నాకు ఎందుకు ఈ బట్టల గిడ్డ చాలా ఉన్నాయి బట్టల గిడ్డ విందాము పిన్నాక మీరు వేయినాక చిన్న కొత్తా ఈ బట్టలని పిండేద్దాం ఇవన్నీ మరిన్నీ పెట్టిపోత అ ఉన్న ఊళ్ళ నేనా ఎంతసేపు పోవ్వచ్చు అది యిది అని మాట్లాడినా
ఆహ
ఆ ఎప్పు ఇప్పుడే ఏటైన్నా పోదామన్నా ఇంత జామ్ దిం కో ఇంత జామ్ బ్రెడ్ తప్పు ఆ ఏదైనా వెటకబోధ్ అన్నప్పుడు అది నోతంది ఇది నోతంది అని అంటే, ఎప్పుడుంతే పొరుగుోడు వచ్చేదాకా ఉన్న ఉరోడు పోవదు, ఇంట్లనే ఉండాలి అనింటే పోయ్ ఏం చేస్తావ్ ది అనే నాననమాట
ఆహా
పోలమా నా గంట సేపు ఒక గంట ముందు పోడితే సరిపోతుది. పోయ్ ఏం చెస్తామో అది ఇది అన్నందుకు అమ్మ వచ్చిందంట. పోవాలే చేయలే అంటేనే వాళ్ళక్ కథ్ నీవ్ అని నా ఒళ్లకి నా అమ్మగారి ఇంట్లోకి మనక్ కథన్ అకే అట్ల ఎందుకు పోవు అదిఇది నేన్ అన్నా అన్నమాట.
ఆహో
అవును అనుకో ఓ పాట్ పొటుగా లొల్లి పెట్టుకున్న అట్లనో ఇట్లనో, ఇంట్ల నుంచి ఎల్లలే ఇంట్లో ఉండకూడదు మీరు ఆ తీసుకుపోవా ఇంకెప్పుడు తీసుకుపోతావ్ ఎందుకు ఉంచుతనవ్ ఇ ఇంకెన్ని రోజులు ఉంచుతావు. అదిదని రజతన మొహం పట్టుకొని ఉంటాది
ఆహా
వాళ్ళు ఉంటే వాళ్ళ ఏం తింటారు నీ ఆ తీరుగా ఆ ఏం చెప్తారులే అది ఇది అని నన్ను అన్నాడు అంటే తీసుకుపోవాల ఉంచొద్దు తీసుకుపోవాలి తీసుకుపోవాలంటాంది. ఏ పోయే టైమ్ వచ్చూడది నేనే పోతాన్ టు నువ్వేం చెప్పదు మది ఏం అవచి మేమే ఉంటాం అందులో మరి అని నేన్ అన్న.
ఆ అంతేగాద మీ ఇంట్లో మీరు ఉంటారు మరి మీర్ తీసుకుంటూల్
ఉమ్ మాడ్ మేము తీసుకుంటం అన్ చేతనైనా చేత కాకుండా వండిన వందకుండా తింటమ పంథమో అట్లే ఉంటాం కదా, ఇప్పుడు పొత్తురు సంసారం ఉన్నప్పుడు పొత్తురు సంసారం అయిపోతుంది కదా బతుక్ కూడా
ఉమ్ అదే ఎవల్ది వాళ్ళకే ఉన్నారా మీర్
వచ్చినకనే తీస్తార్ నన్ బు
పొత్తులో అంటే అసలు ఆ
ఏ ఎంత చేసినా ఎడ్ చేసినా నువ్వేం చేతనవ్ అనే దగ్గరకి అతంది ఎవరం.
అల్ అట్లనే అంటారు మాది కాలే మాది ఒక్కరు ఇప్పుడు రూపాయి పెడతారు రూపాయి పెడతారు, ఎవరు లేనప్పుడు అందరు ఉన్నప్పుడు రూపాయి పెడతారు ఎవరు లేనప్పుడు వంద వసులు చేస్తారు అలాకనుడే. మీ రూపాయి పెట్టింది చూతారు కానీ వంద వసూలు చేసేది చూతార ఎవళన్నా చూడరు కదా. ఆది అట్లనే మాడ్ మాడ్ అయితే అట్లునే మా ప్రజ దాంట్లోనే ఇంకా లొల్లిలు
ఉమ్ పదకొండు వందలు పన్నెండు వందలు సామానే గా సమన్ తెతే నెలకు రూపాయ్ పది పదిహేను వేల సమన్ తెతే, ఇరవై ఇరవై రెండు వందలు ఇరవై ఐదు వందలు మూడు వేలు పెట్టి మూడు సమన్ తెస్తతే పది నేల రోజులు కూడా అత్తలేదు నీకు.
ఉమ్
ఉమ్ అడ తీసుకొచ్చి చేసి ఇంట్లో పెడతా నువ్వేం తీసుకొచ్చి పెట్టినవ్ నువ్వేం తీసుకొచ్చి పెట్టినావ్ నువ్వేం ఎక్కడ పెట్టినావ్ ఏం కత ఆది ఇది మాటలు మల్ల పై నుంచి, ఆ అదేదో మన రూమ్లో మనం ఉండి మన ఆడు
ఒక రోజు ఉపాసం అయిన ఉండొచ్చు ఒక రోజు సపుడెకనైన ఉండచు ఎవల్ది వాళ్ళకి తే ఉండల ఆ ఇప్పుడ్ నా కూర లేదనా పచ్చడి ఏదనా పొప్ పచ్చడి చేసుకుంటాం. పచ్చడి వేసుకొని సప్పుడగా తింటు ఓ పూట వెళ్ళినట్టేగా ఆ రోజు.
ఆ
ఉ దని దిన బుద్ధి కాదు కాంమ్ గ చేసుకుంటా వు తింటూ ఒక గుడ్లాగా నోడి వస్తా ఎవ లేతే ఏదన్నా వచ్చినా ఏదైనా ఉంటుంది కదా అట్లా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ మరీ అందరికంటే ఏదైనా కష్టం కదా
అ
అ